బాగున్నాండి బాగున్నారా
ఆ బావునండి ఈరోజు టాపిక్ ఏంటండి ఆ బాగున్నా బాగున్నా మీరు స్టాపిక్ ఏంటండి
మీరే చెప్పండిదండి టాపిక్
ఆ ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్స్ కొంచెం అండి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి
నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అండి
హలో మాథమెటిక్స్ మాథమెటి
అవునండి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి
నాది సేమ్ అంటే మాథమాటిక్స్
అవునా అండి
ఆ మ అందులోనే ఎక్కువ స్టార్ మాస్ ట ఓకే నీకు మా మాత్స్ స్లో ఏమేం ఏమేం ఇష్టమండి
నాకు మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ కినీ నేను నాకు హిందీలో ఎక్ వి మార్క్స్ వొస్తున్నాయండి హలో
హిందీ
హలో నాకు మ్యాథ్స్ ఫేవరెట్ టాప్ ఇస్ ఫేవరెట్ సబ్జెక్ట్ కానీ నాకు హిందీలోనే టాప్ మార్క్స్ వస్తుంది
సో తక్కవ మార్క్స్ వస్తుం
హిందీలోనే మంచి మార్క్స్ వస్తుండే డి
మంచి మార్క్స్ వస్తుండేనా
అవునండి మీ వాయిస్ స్ట్రక్ ఐతుందండి సరిగ్గినిపిచ్చట్లేదు హలో హలో
లే గాని ఐతే ఇప్పుడు
ఆ ఇ ప్పుడు వినిపిస్తుందండి ఆ
అ అండి ఇక్కడ సిగ్నల్ ఉంటదండి అయితే ఎందుకుం అవునా అదే ఉండొచ్చు మేబి సిగ్నల్ ఉంటుందో లేదో ఇది మహా హిందీలో ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తుండేనండి హలో హలో హలో హలో హలో కట్ అయిందా కాలేదది నైన్ లనే ఉన్నది ఇగొ